హలో ఆ బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఇప్పుడే తినేసోచ్చి అమ్మతో కా మాట్లాడి ఊకే ఉన్నా మీరు
నేను అంతేనండి తిన్నాను ఉ అంతకు ముందు ఒక ఫ్రెండ్ తో కాల్ మాట్లాడ ఊ ఇప్పుడు కాలిగావున్న
ఊ ఏం తిన్నారు అండి ఏం డిష్ స్పెషల్ ఈ రోజు
ఈ రోజు ఎగ్రేస్ తిన్నా అండి నేను
ఎగ్రైస్ తినారా మేమా అన్నం బీట్రూట్ తాలింపు తిన్నాం
అవునా బాగా ఉనిందా
ఏం బాలేదండి మాకైతే పీజీ ఫుడ్ తెలిసిందే కదా కొద్ది తిన్నాం ఇంకా కొద్దిగా అంత పడేశం
అవుస ఇంకేమండి ఈ రోజు ఎలా ఉన్నింది బాగుంనిందా
మిరు చేసారా అండి
లేదండి రా అమ్మ చేసింది
ఆ ఏ ఆ మా కాలేజ్ లో వర్క్ షాప్ జరుగుతుంది కదా
ఆ అవును
ఇంకా మామూలుగా కాలేజ్ కాలేజ్ టైమ్స్కే ఇంకా అది కూడా పెట్టింది
మ్ మంచి చే ఎంద ఈరోజు
ఆ చేపిస్తున్నండి వ అంతా కాంపోనెంట్స్ హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్
మ్
ఫస్ట్ లో ఫస్ట్ ఫస్ట్ లో టూ డేస్ బాగానే ఉన్నింది వ ఆ అంతా ల్యాగ్ చేస్తున్నారు ఖాళీగా కూర్చుంటాన్నాము
అవునా ఎన్ని రోజులు ఉందండి ఆ వర్క్ షాప్ ఇంకా
హ్మ్ ఇంక వన్ డే ఉందండి ఇంకా రేపటితో ముగుస్తుంది
అవునా లాస్ట్ రేపేనా అయితే
ఆ మా కాలేజ్ లో ఆ ఇంకా రేపు మధ్యాహ్నం మధ్యాహ్నం కాదు మార్నింగ్ ఎగ్జామ్ రా లేయాన్ని చెప్పన్నారు గూపులో పెట్టినారు ఇప్పుడే ఏందో అసెస్మెంట్ అంట పస్మెంట్స్ ఆ ఆ
ఓ చదువుకున్నారా అయితే
లేేదం అండి సబ్ ఇంకా ఈ రోజు పెట్టినారు ఇంకా
ఆను అప్పటిది అప్పుడే చూపెడితే ఏం చదువుతాం
ఆ ఇంకా రేపు అది హాఫ్ డే అయిపో త్ తుంది ఎగ్జామ్ కి
ఉమ్
ఇంక మళ్ళీ న్ రేపు ఆఫ్టర్నూన్ వచ్చేసి వాళ్ళు సర్టిఫికెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు
ఓహో
ఆ బానె చెప్తున్నారు ఆ చెప్పినారు కానీ ఈ టూ డేస్ అయితే చాల ల్యాగ్ చేసినట్టు అనిపించింది క్లాస్లే బెటర్ అనిపించింది మాకైతే
హవును
ఉమ్
ఏ ఏ కంపెనీ అండి మీకు వర్క్ స్విచ్చాఫ్ చేస్తుంది
విడ్నైట్ వాళ్లది దండి పక్కన స్టార్ట్ చేసినా హైద్రాబాద్ లో ఉంట దంట ఎక్డైన్ కంపెనీ అవును వచ్చి చెప్తాన్ అన్నారు అన్ని కాంపొనెంట్స్ అంతా వాళ్ళే డిస్ కౌంట్ చెయి చేపిస్తునార అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్త ఉమ్ ఇంకా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎందుక్ లే వదులుకోవడం అనేది ఎస్సే వెళ్దామండి ఫుల్ లైతది ఇంకా
ఒహో మాకు ఒక వర్క్ షాప్ జరుగుతుంది అది కూడ ఫ్రీ ఆఫ్ కాస్టె కానీ అంతే వర్క్ షాపా ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద
ఆ
ఉమ్ మంచిగానె చేపిచ్చారు ఇలాగే మాకు లాగు ఇంకా మామూలే ఏం చేయలేం అంతమందికి చెప్తుంటారు కదా మధ్యలో కావాలంటే కాదు కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి అంత బాధ అయి ఉండదు మాకు ముందు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టి పిచ్చుకొని ఒక ట్రైనింగ్ చెప్పారు నాకు అదైతే చాన్ నా వేస్ట్ అనిపించింది నేర్చుకునింది ఏమి లేదు కానీ వీళ్లన్నా మాకి ఇప్పుడు చెప్తున్న వర్క్ షాప్ లో కాంపోనెంట్స్ అన్ని చేతికి ఇచ్చారు ఆడ త్రి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్ ఇట్టి కూడా కాంపోనెంట్స్ అనేవి చేతికి ఇలా కాంపనెంట్స్ అసలు చూపిలే ఎందో తీరి చెప్పుకుంటా పోయారు పిపిటీ వేసుకుంటా పోయారు అవి కూడా క్లాస్ లో కూడా చూస్తాం కదా అలాం వి కొత్తగా ఏమీ అనిపించలా ట్రైనింగ్ కానీ దానికన్ని ఇది మేలే అనిపించింది నాకు
హ్మ్ అందుకే ఇంకా కాలేజ్ మేనేజ్మెంట్ చెప్తుంది ఏం చేస్తా ఇంకా డబ్బులు కట్టాల్సిందే ఇంకా
హ్మ్ అంతే ఒప్పుకోరు అసలు కట్టము మాకు ఇంట్రెస్ట్ లేదు అంటే
ఉ
ఇంకేమండి
చెప్పాలండి మీకు ఏ దానిపై నా ఇంట్రెస్ట్ ఆ అందరు బాగున్నారు అండి మీ ఇంట్లో అందరు బావ్న్నారా.
ఆ బాగున్నారండి దీని మీద చదువు అంటే జాబ్ పరంగానే లేకపోతే ఇది
పోనంగా ఏం కాదు కలలు
కలలా నా కైతే జాబ్ చేయడం మసల్ ఇష్టం లేదండి
ఎందుకండి అట్లా అంటారు
తే నా
అంటే ఇప్పుడు మనం చదువు తున్నది జాబ్ చేయానికే కాదా
చదువుతున్నది జాబ్ చేయనీకి ఆ నేనైతే అట్లా చదవట్లేదు మా వోలు చదుపిస్తరా నిన్ను తన్ అంతే
హ
నేనాయితే నాకస్సలు నాచ్చదట్లా ఒకరు సెలక్షన్ చేస్ కోడమ్మ్ మనము కావడం నాకు అట్లాంటివేం నాచ్
ఉహ్మ్ అట్లాంటి ఆ అట్లా అయితే. అదే మీరే స్టార్ట్ చేయండి. ఇగ
ఉహ్మ్ తాన్ అంత నాలెడ్జ్ ఉంటుందో లేద్ చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. కూడా డబ్బులు ఉండాలి గ్
అవును ఉహ్
ఏం చేయలేము ఇవి ఇష్టంతో ఏది ఏం చేయలేం గాని. అన్ని అవసరాల కోసం జరిగిపోతాన్నాయి.
ఉహ్మ్ అంతే అండి ఇంకా. ఇవన్నీ కూడా మనం చేసేవన్నీ కూడా లే అయిపోతనాయ్
నాకైతే ఈ ఈ హార్డ్వేర్ కన్నా, సాఫ్ట్వేర్ మేల్ అనిపించిందండి. ఆ ప్రోగ్రామ్స్ మంచిగా అనిపిస్తాయి.
ప్రోగ్రామ్ సా కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఆహ్ అంటే ఇప్పుడు చాట్ జిప్ ప్పీటికాని ఆ జెమిని ఎయిటయిందిగా అవంతా ఉండడం వల్ల. ఇప్పుడు కోల్డ్ నీక మనక ఏం కూల్ కావాలి అని చెప్తే. అదే సరిగా కదా నీను ఎందుకు పెట్టుకోవాలి అట్లా కూడా పాయింటే కదా. సాఫ్ట్వేర్ కి పైన అది గ్యారంటీ ఉంటుందని లేదు కదా.
ఆ ఇప్పుడు ఈ జనరేషన్ లో అయితే. సాఫ్ట్వేర్ కాయితే లేదు. కానీ ఏఐ వల్ల చనా జాబ్ ప్స్ అనేటివి వస్తాయి అంటున్నారు. అవి ఏమొస్తాయో తెలీదు కానీ. కానీ మళ్ళా నేర్చుకోవాల్సి ఉంటుంది.
ఉహ్మ్ ఏవోల్ల మళ్ళీ జాబ్స్ వస్తాయి. అంటునర్ మళ్ళీ ఇప్ అది జాబ్స్ ని రీప్లేస్ కూడా చేస్తాంది.
ఆ రీప్లేస్ చేస్తుంది కొత్త జాబ్ సస్తాయి. ఆ కొత్త జాబ్స్ రావాలండ్ టి మల్ల మనం ఇప్పుడు చదువుకున్న చదువుల్ ఏవి యూస్ కావు. మళ్ ఇంకా కొత్త నేర్చుకో నుకుంటండి
ఉహ్ ఏం జరుగుతందో అండి. కొత్తగా టెక్నాలజీ అంతా పెరిగిపోతంది బాగా.
ఊ పెరిగిపోతుందిండి మనకేమో నిజంగా నాకు అనిపించేంత వరకు ఎజు ఎడ్యుకేషన్ సిస్టమ్ బాలేదండి ఎప్పుడో జరిగినవి ఎప్
అవును ఆ అదే ఊ ఇప్పుడు ముందు టెక్నాలజీ అయితే ఎట్ల పోతు తాంది దాని ప్రకారంగా మనకి
మన సిలబస్ మనకి ఫ్యాకల్టీ ఉండల్ల ఆ
అవును ఊ అట్లయితే మనం కూడా ఎట్లా జాబ్ తెచ్చుకునేకి స్కోప్ ఉ చాలా తక్కువ ఉంటుంది మనకు కూడా
ఊ నేను ఇన్స్టాగ్రామ్ లో ఏమో రీల్ చూసా అంటే ఐఏఎస్ అనేవాళ్ళు ఇంటర్వ్యూ జరుగుతుం టుంది కదా
అవును.
అప్పుడు వాళ్ళ అంటే క్వశ్చన్ ఇంటర్వ్యూర్ వచ్చి అడిగినాడు. నీకు మైక్రో కంట్రోలర్ గురించి అవి తెలుసా అంటే ఆమె తెలుసు అంటుంది. ఏ మైక్రో కంట్రోలర్ తెలుసు నీకు అని అడుగుతు దడు ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ అంటదామే
ఆహా!
ఏంది నువ్వు అది నేర్చుకున్నావా అంటే అది టూ థౌజండ్ ట్వంటీ లో ఆ ఇంటర్వ్యూ నువ్వు అది నేర్చుకున్నావ ఇది మెయిన్ చదివేటప్పుడు చెప్పేవాళ్ళు ఆ ఇంటర్వ్యూ చెప్తన్నాడు. ఇది మేం చదివేటప్పుడు ఆ ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ మాకు చెప్పారు. కానీ నువ్వు ఇంకా అదే నేర్చుకుంటాన్నావా అంటే మా శిల్ అదే ఉంది సర్ అని చెప్తాంది. ఆ టూ తౌజండ్ ట్వంటీ లోనే అది ఇప్పుడింగా టూ తౌసాండ్ ట్వంటీ సిక్స్ ఇంగ టూ థౌసండ్ ట్ంటీ సిక్స్ కూడా ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ మైక్రో కంట్రోలరేసుకుంటారు మైక్రో ప్రాసెసర్
ఆ అంటే పాత అదే పాతవన్నీ ఇప్పుడు మ మనకి చదవడం వల్ల ఏం యూస్ ఉంటుంది.
ఊ కొత్త వస్తాయి ఏమో ముందే ఏదైనా దేనికైనా గైడెన్స్ ఉండాలి.
ఇప్పుడు చాలా వచ్చినాయి కదా మనకి తెలియనివి సిలబస్ లో లేని వి‌ కొత్తగా ఇంప్లీట్ చే ఆ ఇంప్లిమెంట్ చేసినవి అన్నీ వచ్చినాయి అవి మనకి సిలబస్లో పెడితే మనకి యూజస్ఫుల్ అవుతుంది కదా ముందు ముందు ఏం చేయాలా అనేసి
ఆ అవన్నీ అడిగితే అవి మీరే చదువుకోవాలి బేసిక్స్ మాత్రం చెప్తామ అంటారు అది నిజమే కానీ గైడెన్స్ అనేది ఉండాలి కదా కరెక్ట్ వే లో గైడెన్స్ కోసమే కదా మనం అంతా కాలేజ్ కి అంత పెట్ వెళ్తాము
హ్మ్ అవును అట్లా అని మనం కూడా అంటే ఆ వేరే వాళ్ళ పైన డిపెండ్ కావకుండా మనం ఓన్గా నేర్చుకుంటూ ఉండాలి
అది కూడా నిజమేనండి అవును కరక్ట్
కానీ మనం పెట్టమే
ట్టాము చనా యే టైం వేస్ట్ ఎక్కువ చేస్తాము అది ఎలా అయిపోతుంది
ఉ
కష్టపడకంటే ఏది రాదని అనుకుంటాం అంతే కష్టపడకన్నా వస్తాయని అది అస్సలు కాదు కుదరదు మీరు కష్టపడితేనే ఫలితం అంతా వస్తాది ఇంకే మండి
చెప్పాలండి సరే అండి అయితే
ఆ సరేనండి అయితే ఇ ఆ తిన్న మండి సర అయితే మీరు ఏదో ఎగ్జామ్ ఉందిన్నారు కదా చదువు కోండి
ఆ ఓకే అండి
బాయ్
ఉమ్ బాయ్